హలో హలో
ఆ హలో చెప్పు
చెప్పాలే
ఎంచేస్తాన్నవ్
ఏం లేదు ఇప్పుడే తినేసి వచ్చి కూర్చున్నా
తిన్నవా
తిన్నా
ఎం కర్రీ
మాడికాయ పచ్చడా దొండకాయ కర్రీ బెండకాయ పులుసు పెరుగు
హ్మ్ అన్నిటితోని తిన్నవా
మూడిటితోని తిన్నా బెండకాయ పులుసు దోండకాయ కర్రీ మాడికాయ పచ్చడా
ఎం చేత్తాల్లు
ఏం లేదు మమ్మీ పడుకుంది అది యేస్తే పడుకుంది అది ఇదివరిదాంక మంట మండిందంట అది లేకా
ఓహో
హ్మ్ అందుకే నేను పోయినా లేకపోతే పోకపోదును ఇంటికానే ఉంటును
మరి ఇంకా
తెద్దాం కొన్కోస్తా మెడిల్ షాప్లో ఊకా అక్కడి అంటే ఏంపోతాం ఉ తెస్తా
ఇంతకు ముందు వేయలేదేంటి మరి
అది డాక్టర్ దగ్గరికి ఆటు పని పడ పోయినం మెడికల్ షాప్ క్లోజ్ చేసుంది ఆల్రెడీ పోతుంటానే అట్లా అది డాక్టర్ దగ్గర కాబట్టి ఉన్నది డాక్టర్ దగ్గరనే తీసుకోని వచ్చినం
ఉ
చేప్
ఎలా ఉన్నది
అందరు పడుకున్నారు మామే ఇట్లా లేచిండు మళ్ళా పడుకున్నాడు మామయ్య లేచిండు పడుకున్నాడు లేచిండు పడుకున్నాడు నేను డోర్ సప్పుడు చేయ్యంగా లేస్తాండు పడుకుంటాండు లేస్తాండు పడుకుంటాండు
ఉహ బైట్నేనా
ఉ బైట్నే నేను గుడా మంచంలా కింద కాదు
ఉహు
నీద్ర అప్పుడు బాగా వస్తుందిగా నైటు అట్లా గజ్జల నైటు గజ్జల సప్పుడు చేత్తే భయపడతరు ఎవరన్నా
నేను ఇంకా నైట్ గోరంగా ఐతా తెలుసా
ఆ గట్ల మంచి మచ్చిదే మంచి మంచి అమ్మాయి వే అదే అదే మంచి అమ్మాయి నువ్వు అందుకే
మాట్లాడేటప్పుడు నువ్వే ఎందుకు మాట్లాడతావు నేను మాట్లాడేమింటే నువ్వేం మాట్లాడతావు ఇద్దరు మాట్లాడే సరికి నీది నీకే వినపడుతది నాది నాకే
ఉ
ఉ
తమ్మిని దగ్గరకి పోయి కళ్ళకట్ట పోయి ఇట్లిట్ల కొట్టు
లేచి బయపడుతావ్
లేచి ఒక్కటేత్తే ఉన్నదంతా ఇచ్చుకోపోతది ఎక్కడి దక్కడ
ఆ తిన్నారా మరి అందరూ
తినొచ్చు తిన్నరు అన్దరు తిన్నారు
అ
నీటి శబ్ధం
ఇంకా
చెప్పాలే బైక్ శబ్దం ఏదో శబ్దం
అదే అట్లా అంటారు ఫోర్ హండ్రెడ్ ఇయ్యాలే అని అనుకుంటుంటా ఏం వద్దులే అని చె వేసినిగా
అదే అదే అంతే వద్దని చెప్పే సై
కరెక్ట్ గా మాట్లాడు స్ట్రాక్ అయితాంది
వద్దు వద్దు అని చెప్పేసై అంటున్నా
ఇరా ట్రైన్ దగ్గర ఉంటాది కదా
మ్మ్
అట్లా సిగ్నల్ జంప్ అయితన్నట్టు
నువ్వు నువ్వు కరెక్ట్ మాట్లాడట్లే మళ్ళా వాయిస్ కూడా మింగుతావు అనవసరంగా
ఆ శబ్దం చెప్పు
ఓకే పా చెప్పు
చెప్పాలే ఏ మంటాండు మీ డాడీ
ఉన్నే
అవునుగాని ఏమంటాన్నడంటా ఏమంటాండు తిన్నావా
ఆ
తిన్నావా
ఏంటి
అదే ఫోన్ చేసిళ్ళు ఎవలో అంటివి కదా ఏమన్నా ఏమన్నా అంటాన్నడ
నిను నీతోన ఎప్పుడు చెప్పిన అసలకి
చెప్పాల
నా
ఆహా
చెప్పడాన్ని ఏం లేదు అసలే ఏమన్నారో నాకేం తెలుసు
అంతేనా
వాళ్ళ గురించి ఇయ్యాము అని అంటారు వాళ్ళు
ఆహా
అవును
మళ్ళీ దేనికంతా తగల పెట్టుకోవాళ్ళ ఏం వద్దు అనుకుంటా అంటారు
అర్థం కాలే
ఏం అర్థం అయితాది నీకి యా
హలో
వినపడట్లే
స్టక్ అయితుంది
అయితాది
ఆ
లేనికంతా తగల పెట్టుకోవలా అని అంటున్నా
దేని గురించి
దాని గురించి
అహా
ఉ చెప్పినావు నువ్వు
నేనేం చెప్పుడు
ఉ
ఉమ్ ఎందుకు చెప్పాల
నిక్ చెప్పమని చెప్పలే కదా
మరి
మరి
నువ్వే చెప్పినావ అంటాన్నా కదా నేనేంది చెప్తా అయినా
లాగాలేదా మాటలు మ చెప్తావు కా ఏమో చెప్పినవేమో అని నేను అనుకున్నా
చెప్తలే
ఇంకేమనటంది మీ చెల్లి
ఇంకా ఏమానట్లే
అ
చెప్పు హలో హలో హలో హలో
చెప్పు అంటున్నా
చెప్పాలా నువ్వే అర్థమైందా డాడీ వాళ్ళు వాడుకున్నారా
ఆ పడుకున్నా
మమ్మీఏడ వాడుగున్నది మరి
బయటా
తమ్ముళ్లు పైన వండుకున్నానేగా నిన్న
ఉన్న వాడుకులు పైన
ఓకే
నిన్న మండే కాబట్టి పడుతున్నా
అ
అని నీకు అర్ధం కవులే అన్ని
ఏంటి నాకేందుకు అర్థంగాదు
మరి
హు ఆళ్లేవలో పలుస్తారు నన్న నేను చూస్తానట వెనకకు
హలో మాట్లాడు
హలో
అట్లా చెప్పు
ఆడా ఎవలో పిలుస్త లేఇంక
అర్రె
ఇంక అదే పనాయె నాకు
చెప్పండి ఇంకా అమ్మ హలో
చెప్పు
చెప్పాలి నువ్వే
ఎహె
ఉమ్ ఏమైంది
చెప్పండి
మీ తమ్ముడేమంటుండు
హలో
మీ తమ్ముడు ఏమంటుండు
ఏం ఆంటలేడు ఏమంటుండు అనుకంటా అంటుడు అంటుడు అని ఏమంటారు ఏమనరు
ఉన్నాడా అప్పుడు
లేదని చెప్పినాగా
ఆహా
ఎవ్వరు లేరు అని చెప్పిన మంచిగా స్పష్టంగా
ఆ
ఎవ్వరు లేరు అని చెప్పిన కద స్పష్టంగా
ఓకే ఇంకా
అంటె
ఇంకా చెప్పాలా
ఏ ఉన్నాయి చెప్పడానికి
తిన్నావా ఏమన్నా ఫ్రూట్స్ ఏమన్న తిన్నావ మరి
చి
ఎందుకులేవా
మ
ఎందుకు అట్లా తెచ్చుకోపోయినావ కొన్ని
ఏందవి